చెప్పండి
హాయ్ అండి
హాయ్
ఏం చేస్తున్నారు
గారెలు తింటున్నా గారెలు
ఓ అవునా
ఉమ్
ఎలా చేసారు గారెలు ఏం లేదండి
ఈ గారెలు
మా మొక్క గారాలు ఒకే ఒకే నేను ఏం లేదండి ఇప్పుడే కూర్చున్నాను అ
ఉమ్
నమస్ చదివి ఇపుడే కూర్చు
రోజా ఉన్నారా మీరు
లేదండి
ఎందుకు మరి
హెల్త్ ఇష్యూస్ కదా అందుకోసం ఇగ ఉంటలేను
ఓకే మీరు ఈ ఇయర్లో ఏదైనా మూవీకి ఎళ్ళారా
ఈ ఇయర్ లో లేదండి
లాస్ట్ మూవీ ఎప్పుడు చూశారు
నేను లాస్ట్ మూవీ సలార్ మూవీ చూసను
ఆ
సలార్
సలర్
సాలార్ మూవీ
హిందీ నా తెలుగున
తెలుగు అండి
ఆహ చాలా ఫైవ్ ఇయర్స్ అవుతుంది హా హా
అవును చాలా ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది కావచ్చు త్రీ అవును త్రీ ఇయర్స్ అవుతుంది
మేము పుష్ప మూవీకి ఒకటి వెళ్ళాను మళ్ళీ ఏదో తర్వాత ఇంకో మూవీకి వెళ్ళాను
ఓకే
మీకే మూవీ ఇష్టం
అ
మీకి ఏమూవీ అంటే ఇష్టం అచ్చం
పుష్ప తగ్గేదే లేదు
తక్దు ఓహో అవునా పుష్ప టూ కెళ్ళారా
ఉమ్
హిందీలో ఏ మూవీ ఇష్టం మీకు
హిందీ లో నాకు అంత పరిచయం లేవు
అవునా
ఉమ్
జోక్స్ మూవీ చూస్తారా మీరు
కామెడీస్ చూస్తాం జోక్స్ మూవీస్ అంటే చూస్తాం
అవునా
ఎక్కువగా హార్రర్ మూవీస్ ఇష్టం
హార్రర్ మూవీస్ అవును ఇది గోల్మాల్ అవును గోల్మాల్ ి చూడండి నైస్ ఉంది నేను కూడా మొన్ననే చూశాను
ఎక్కువగా హార్రర్ మూవీస్ చాలా
అది కూడా హార్రర్ మూవీయే కానీ జోక్స్ ఉంటాయి చూడండి ఒకసారి గోల్ మాల్స్ డి బాగుంది
గోల్మాల్స్ నేను చూసాను
చూశారా ఫ్రెండ్స్ వాళ్ళు ఫోర్ నెంబర్స్ ఇంకా ఒక పాప అవునండి
ఉమ్ ఉమ్ చాలా కాల్స్ వస్తున్నాయి కదా అండి మీ వస్తున్నాయా కాల్స్ ఉ
అవునండి అమ్మ బాగా కాల్స్ వస్తున్నాయి మార్ నింగ్ నుంచి అయితే కొంచెం గూడ ఐ తెలీదు ఇక నేను చెప్పినా బిజీ ఉన్నా అనేసి మీకొచ్చాయా
తిన్నాను
హా
ఉమ్ నాకు కూడా కొంచెం హెల్త్ బాలేదు. ఉమ్
డల్ గా వస్తుంది వాయిస్ ఏమయిందండి
ఏమైతదండి కడుపులో కి ఆ కడుపులో కిచకిచ
ఓహో
హ
ఎందుకండి ఏమన్నా తిన్నారా ఎవరైనా ముంగట
హ్మ్
ఎవరి ముంగట ఏమన్నా తిన్నారా ఏంటి దిష్టి తాకింది కావచ్చు
ఏం దిష్టిండి ఏ మేము అంత దిష్టి తాకేంత అందంగా దిష్టి తాకేంత మంచిగా ఏమి ఉండము
అవునా అదే అందానికి దిష్టి తాకుతాదా అం ఈ వంటలకి కూడా తాకుతది కదా
నేన్ బైటైతే రీసెంట్ గా ఏం తినలేదు
ఇంట్లో ఇంట్లో చేస్తే తప్
ఇంట్ల ఎవరెవరు తిన్నారో ఇ మేమేమి దప్ప ఇంకెవ్వరు రారండి
అంతేనా ఇంకా మీ పిల్లలు ఎళ్ళారా
వెళ్లారు వెళ్లారు
అవునా
హ్మ్
ఊహు ఇంకా మరి పని అయిపోయింద మీది
నా పని ఐ ఇంకా కాలేదు ప అంటే రైస్ పెట్టాను
కర్రీ ఏమి వండుతురు ఈ రోజు
హు హూ
కర్రీ ఏం వండుతుర్రు ఈరోజు
కర్రీ అంటే నేను ఈ రోజు ఏం ప్రిపేర్ చేయలేదు మా హస్బెండ్ ఇప్పుడు వస్తారు కూఊరగాళకి వెళ్ళాను
అవునా ఈరోజు మార్కెటా అండి అక్కడ
మళ్ళీ ఒక కాల్ మాట్లాడి జంబ మార్కెట్కి
అవునా
అ
ఓకే ఓకే ఏం తీసుకొస్తారా అండి ఓకే
ఈ
ఏం తీసుకొస్తారు మార్కెట్ నుంచి
ఉ ఏం తీసుకొస్తారంటడి రు కూరగాయలు అక్కడ ఆకుకూరలు బాగుంటాయి వజిటేబల్స్ వెజిటబల్ ఓ చాలా
అవునా
పాలకూర పప్పు ఇష్టం నాకు.
ఇంకా అండి ఏమి ఇంకా ఏమి ఇష్టం మీకు.
ఇంకా ఏమి ఇస్తామంటే నాకు బిర్యానీ ఇష్టం. ఫ్రాన్స్ బిర్యానీ
అవునా
ఫ్రాన్స్ బిర్యానీ ఒకటి ఫ్రాన్స్ ఫ్రాన్స్
ఓకే ఓకే రొయ్యలు ఆ దాన్ని బిర్యానీ చేస్తారా అండి.
ఓ చాలా బాగుంటది.
అవునా నేను ఫస్ట్ టైం వింటున్నా.
క్యాంస్ ఉంటది, ఫిష్ ఉంటది. పన్నీర్ది కూడా ఉంటది. పన్నీర్ ది ఇంకా బాగుంటుంది.
పన్నీర్ ది నేను తిన్నా అండి.
బాగుంటాయి పన్నీర్ బిర్యానీ ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటది.
అవునా అండి నాకు బా ఇష్టం పన్నీర్ పరాట
అవును పన్నీరు పరాట అంటే పన్నీరు ఎలా పరాట అంటే అర్థం అవ్వలేదు.
పనీర్ చపాతీ అండి.
పన్నీర్ చపాతీ ఉ
బాగుంటది.
అ
ఇంకా ఇంకేమి ఇష్టం మీకు. కూరగాయలలో బిర్యానీస్ కర్రీస్ లో
కర్రీస్ లో నాకు ఇ చెప్పను కదా పాలకూర పప్పు చాలా ఫేవరెట్. సాంబార్ ఫేవరెట్. బెండకాయ ఫ్రై ఫేవరేట్. ఆలూ ఫై ఫ్రై అన్ని ఫ్రైలే
అన్ని ఫ్రైలే కావాలి మీకు. ఓకే ఇంకా మరి మీకు విలేజెస్ ఇష్టమా లేకపోతే, సిటీ ఇష్టమా అండి.
విలేజే ఇష్టం ఎందుకంటే విలేజ్ లో మా అమ్మ వాళ్ళు ఉంటారు, కాబట్టి విలేజే ఇష్టం.
అవునా ఎందుకండి మరి సిటీ ఇంటిలో ఉంటారా ఏంటి?
సిటీలో ఉంటాం కానీ సిటీ అంత
అంతేనా అండి
అంటే మీకు విలేజ్ ఎందుకు ఇష్టం అన్నట్టు అంటే వాతావరణం మంచిగా ఉంటదానా
అవును
ఓకే మ్మ్ ఇంకా అయిపోయింద ఆంటీ పని
అయిపోయినట్టే ఇగ వంట కుకింగ్ అంటే బయట నుంచి సాంబార్ తెప్పిస్తాం ఈరోజు నాకు అసలు హెల్త్ బాలేదు
ఓకే అండి
త చూద్దాం
హాస్పిటల్కి వెళ్ళాలి ఉండే కదా
ఏ లేదు అంతేం కాదు ఏ ఇంట్లో చిన్న ప్రాబ్లమే కాబట్టి ఇంట్లోనేే చూసుకుంటా కొంచెం రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది
అవును రెస్ట్ తీసుకొండండి మీ పిల్లలు బాగా సతాయిస్తారు కావచ్చు కదా
పాపం వాళ్ళు సతాయించట్లేదు ఈ మధ్య కొంచెం బెటరే
అయితేది మంచిదే మరి సత్ సతాయిస్తే ఆళ్ల గోలా బాగు హలో ఇన్న పడుతుందా అండి కొంచెం మీరు సిగ్నల్ లో వస్తారా అండి
మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కదా మరి
ఇప్పుడు వస్తుందా క్లియర్గా
ఆ ఇప్పుడు వస్తుంది క్లియర్గా
ఆ అండి చెప్పండి
మీరు మరి మీకేంటి వెజ్ వెజ్ లో ఇష్టం నాన్ వెజ్లో ఏమిష్టం
నాకు వెజ్ లో కాకరకాయ ఫ్రై పప్పు చారు బాగా ఇష్టమండి
మ్మ్ కాకరకాయ
మ్మ్ కాకర్ కాయ నాకు బాగిష్టం ఫ్రై ఇంకా ఉల్లి పా ఉల్లి గడ్డలు వేస్ చే చేయడం చేసి పెడత్ డతది మా మమ్మీ బాగా వంట చాలా ఇష్టం అది ఆ అండి కుకింగ్ వచ్చు బిర్యాని తప్ పన్న వచ్చాండి
అయ్యయ నే చుకోండి నేచుకోండి
బిర్యానీ పన్నీర్ బిర్యానీ నేర్చుకోవాలని ఉంది ట్రై చేస్తాం పండుగ తర్వాత అని చూస్తున్నా
పండుగ
హ్మ్మ్ అంతే నేర్చుకుంటే నేర్చుకు అన్ని నేర్చుకుంటే బెటర్ బ
అవునండి బిర్యానీ హార్డ్ ఆ లేకపోతే ఈజీ యేన అండి
బిర్యానీ ఈజీ బిర్యానీని ఈజీ
అంతేనా ప్రాసెస్ బాగుంట అంటె అని నేను అనుకుంటున్నా
టోసెస్ అంటే కొంచెం మసాలా టైప్ నోరించుకుంటే బిర్యానీని ఇస్త
అవునండి
ఉమ్ అవును
ఒకే అండి మరి
సరే అండి మరి అయిపోయిందా అండి
ఆ అయిపోయింది
ఓకే